హలో
హాలో
నమస్కారం అం
నమస్కారం అండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారు
ఏం చెయట్లేదు తిన్నారా
ఎలా ఉన్నారండి
బానే ఉన్నాండి మీరు
నేను బానే ఉన్నానండి తిన్నారా
తిన్నారా ఆ తిన్నాను మీరు తిన్నారా
ఆ ఇప్పుడే తిన్నానండి ఏం చేశారు ఇవాళ స్పెషల్
మేమా
ఉ
మీరేం చేసారు ఇంట్లో
మా అమ్మ ఎగ్గ ఫ్రై చేసిందండి
ఉ
ఇంట్లో వాళ్ళందరు బాగున్నారండి
ఆ బానే ఉన్నారండి మీరు సినిమాలు చూస్తారా
ఆ చూస్తామండి
రీసెంట్ గా ఏ సినిమా చూశారు
రీసెంట్ గాన ఆ రణబీర్ కపూర్ది సినిమా ఉంది కదా అది చూసాము ఇవాళ లేటెస్ట్ గా రిలీజ్ అయింది ఆ మూవీకి వెళ్ళాలి పెద్దికి రేపు సండే వెళ్దామని ప్లాన్ చేశాను
అ
మీ ఊరిలో వాతావరణం ఎలా ఉందండి
ఇటు వర్షం పడినట్టు చినుకులు పడుతుంది
ఉదయం పూట ఎలా ఉంటుందండి
ఉదయం పూట ఎండగా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి వర్షం పడుతుంది
ఉదయం బయటికి వెళ్తున్నారా అండి ఎండలు
ఊ అంటే పని ఉంటే వెళ్ పని ఉంటే వెళ్తున్న
ఇక్కడ మాములుగా లేదండి ఎండలు ఉదయం ఎనిమిది అయితే చాలు
ఇక్కడ మధ్యాహ్నం దాకా బాగా ఆ
ఉదయం ఎనిమిది ఇంటి నుంచి సాయంత్రం నాలుగింటి దాకా బయటికి వెళ్ళలేము అసలు అంతగాబడుతుంది ఎండలు
ఆ సైడ్ పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా బానే ప సాయంత్రం అయ్యేసరికి మబ్బు
ఉహు
అందరు బాగున్నారే
ఆ బాగున్నారండి
చూసుకుంటారు
ఆ పుచ్చకాయీ కర్బుజ
ఆ
సపోట ద్రాక్ష జమకాయ్
అన్ని తింటావ
అన్నీ తింటామండి మీరు
మేము
మొన్నటి దాక మా ఇంట్లో వ చె కూడ ఉందండి పుచ్చకాయ చెట్టు మొన్న తీసి పడేసాం వచ్చింది దానికి మా పిల్లలు నేను మా మిసెస్ అందరం కోసుకొని తలాముక్క తిరున్నా అనమాట బాగుంది
ఆ
మీరే కాయలు తింట ఈ చిన్నకాయే
పనస కాయ్ అంటే ఇష్టం
ఇష్టమా
హ
ఇంకా అండి మీరు చెట్లు బాగ పెంచు ఇంట్లో మీరు చెట్లు బాగ
ఆ పెంచుతాము
ఏమేం చెట్లు ఉంటాయండి మీ ఇంట్లో
ఉ
హు ఇంక
జామ్కాయ్
నిమ్కాయ చెుట్టు చిన్నది ఉంద హు పూల చెట్లు ఉన్నవ అండి
ఉంది మళ్ళీ పుచ్చెట్ల
మల్లెపూలు కనకాంబరాలు మా ఇంట్లోన రోజా పూ పూలు చామంతి పూలు కనక రాలు మల్లెపూలు ఇలా పూల దుకాణమే ఉంది మా ఇంట్లో పెట్ పెట్టుకునే వాళ్ళే లేరు మా పిల్లలు గొడవ చేయరండి ఇంట్లో
ఏం చేస్
పెద్దోడైతే అసలు అన్నమే తినట్లేదు పిల్లలు ఇద్దరూ పడుకున్నారండి పెద్దోడేయితే గొడవ మామూలు గొడవ కాదు చిన్నోడేతే అసలు అమ్మను వదిలిపెట్టండు
ఫోను
వాడు మొదలు పెడుతున్నాడు గొడవ చిన్నడు కూడా వస్తే అంతకుముందు తినేవాడండి ఇప్పుడు మెల్లగా మెల్లగా మార్పిచ్చేసాం పెద్దోడు
ఆ
పెద్దోడు అంతకుముందు ఫోన్ చూస్తే తినేవాడు ఇప్పుడు మెల్లమెల్లగా మాన్పించేసాం ఫోన్ లేకుండానే తినిపియటం అలవాటు చేస్తున్నాం చిన్నోడికి అసలు ఫోనే లేకుండా తినిపియడానికి ట్రై చేస్త
ఓకే
అప్పుడప్పుడు టీవీ చూపిస్తా పెళ్ళి క్యాసిట్ ఉందిలేండి మాది అది చూపిస్తా తినిపిస్తా ఉంటాము
ఉ
మీరేమైనా వంటకాలు చేస్తారా అండి
వంటకాలా
ఊ
హలో
ఏమి రావా కొన్నేన అన్నీ జేయరా
కొన్నే వచ్ ఊహు
ప్రామిస్
వస్తమ్
మా మెస్సేస్ కు అసలు ఏమీ రావండి
చ్ చ్
ఇడ్లీ చేయమంటే అట్టేసిద్ధి ఏ హోహో ఇడ్లీ చేయమంటేనేమో బ్రెడ్ ఇడ్లీ చేసిద్ధి అది ఒకప్పుడు ఇప్పుడు లేదు తినడం తప్ప ఏమి రాట్లే మా మిస్సెస్ కి డిప్రెషన్ లో ఉందీ
వద్దు ఇగా
ఊ డిప్రెషన్ లో ఉంది రిజెక్ట్ కర్త మీరు ఇడ్లీ చేయడం వచ్చా అండి మీకు ఇడ్లీ నానబెట్టడం ఇడ్లీ చేయడం ఓకే వండడం
అవేవిరావు ఉప్మా చేసేద
తింటామే
ఉల్లిగడ్డ టమాట ఊ అందులో వేసి
అట్లు చేస్తారండి అట్లయినా ఏస్తారా
చేస్తార
ఆ నేనా ఆ నేను అట్లు వేస్తానండి ఆమ్లెట్ ఎస్తాను మాములు అట్లు పిండి మొత్తం కలిపుంటే ఎగ్ కర్రీ చేస్తాను
ఏ ఎ వంటలజో
నాకా అన్నం వండటం వచ్చు బిర్యానీ చేయటం వ చ్చు ఎగ్ కర్రీ చేయడం ఒచ్చు ఊ చేస్తాన
ఎలా చేస్తారు చెప్పండి ప్ర
బిర్యానియా ముందుగా మనం ఏమేమి చేయాలనుకుంటున్నామొ మొత్తం కోసుకొని పెట్టుకో కోవాలన్నమాట ఉల్లిపాయలు టమాటాలు
ఆ
పచ్చీ మిర్చి అల్లం చిన్నుల్లిపాయస్ పేస్టు కొబ్బరి తురుము
ఉమ్
పోయిమీద కడాయిపెట్టుకొని దాంట్లో మూడు చెంచాలు నాలుగు చెంచాలు నూనె పోసి బుష్ బుష్
మీ వాయిస్ మెల్లాగ్ కన్ వినిపిస్తుని
ఫస్ట్ ఫస్ట్ యాలుకలు
ఆ
బిర్యానీ వస్తువులు అన్నీ ఏసిన్ తర్వాత మెల్లగా ఉల్లిపాయలు మిర్ చ్చి అల్లం చిన్నెల్లిపాయ పేస్టు
చెస్త ఆ
బిర్యానీ కాదండి బిర్యానీ దినుసులండి
ఆ
అంటే చెక్క లవంగా యాలకలు యాస్తాం కదా అవి
ఆ అ
ఉమ్ అవేసి దాన్ తర్వాత ఉల్లిపాయలు ఉం దాన్ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏసిన్ తర్వాత అల్లం చిన్నుల్లిపై పేస్ట్ ఏస్తాం అనమాట
ఆ
తెచ్చుకున్న చికెన్ని బాగా నీళ్ళలో కడిగేసేసి ఒక ప్లేట్లో ఉప్పు గరమ్ మసాలా చికెన్ మసాలా పసుపు కారం పెరుగు మొ
అవన్నికలుపుకోవాలా
అవన్నీ కలిపి చికెన్కి పట్టిచాలి
ఉ
ఒక గంట పక్కన పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో ప్లేట్ పెట్టేసేసి చికెన్ని
అ
తర్వాత ఇది మొత్తము మొత్తం వండుతాఉంటాం కదా అది అవగానె చికెన్ తీసుకొచ్చి దాంట్లో వేయాలీ అన్నమాట
హ్మ
చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికింది అన్న తర్వాత చికెన్ తీసేసి బైటికి
అన్నములో ఏయల
దాంట్లో మనం దాంట్లో మనం ఎసురికి పెట్టుకున్న నీళ్లు పోసుకొని దాంట్లో బియ్యంఏసయాలి బియ్యం కూడా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసిన చి చికెన్ మళ్ళీ దాంట్లో వేసి కలిపేసుకుని దమ్కి పెట్టేస్తే ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దించుకొని తినేస్తే నంబర్ వన్గా ఉండిది
మీకు చాలా వంటకాలు వచ్చు
ఒచు అండి ఇంకేంటండి సం
ఎప్పుడైనా వండారా అండి మీరు
ఆ వండనుగ మొన్న ఒక రంజాన్ కి రంజాన్ పండుగప్పుడు నేను అండి వండింది
మా ఆవిడ తినడం తప్ప ఏమి చెయ్యాలే ఆరోజు
అఆమ్
ఇంకేంటి అండి ఇంట్లో అందరూ బాగా సంతోషంగా ఉన్నారా హ్యాపీగా
హా బానే ఉన్నారు అండి
అమ్మా నాన్న ఇద్దరు బాగున్నారా
హ్మ మీ ఇంట్లో అం
ఆరోగ్యం బానే హ్మ అందరు బాగానే ఉన్నారండి ఆరోగ్యం బాగానే ఉంద ఇద్దరికి అమ్మ నాన్నకి
హ్మ మొన్న బాగోలేదు రేపు